నమస్కారమన్ ఆ మేం బాగున్నాం మీరు బాగున్నా రండి
బాగున్నామండి మీరేమో ఇంకా ఎలా సాగుతుందండి మీ ఫాస్టింగు
మా ఫాస్టింగ్ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది అయిందన్ డి ఫాస్టింగ్ దేవుని దయవల్ ల ఇప్పటివరకైతే మొత్తానికి కంప్లీట్ ఐ తున్నై ఒక్క పొద్దులు మే బి చంద్రు ఇ మీద డిప్లొమాంత ఏ మీద అయిత అన్నట్టు మేము కూడా ఎదురు చూస్తున్నాం చంద్రుడి మీద
అవునా అండి
ఏవి అద డిప శుక్రవారం రావచ్చు చంద్రుడి పైన డిపెండ్ ఉన్నది ఇవాళ తెలుస్తుంది మేబీ సౌదీ నుండి తెలుస్తుంది ఇవాళ ఏ బాగుండి చూడలేదండి ఇప్పుడు మాకు రంజాన్ కదా రంజాన్ మొత్తంలో మేము చూ ఫస్ట్ చూషాను రంజాన్గా నాందు రంజాన్ తర రంజాన్ చికప్పట్టింది నేను సినిమాలు చూడానండి ఆ ఫస్ట్ చూశానండి అ
సెకండ్ దంకాల
ఇంకా చెప్పం అండి అవునా ఏ మద్ద్యన ళ్ళ ఏమైనా చూరా మీ చెండి ఏదన్నాేతే రమ్న్నట్టి
నేను నేనేం చూదా చూడలేదండి నేను ఎక్కువ రైలు చూస్తా చను
మ్
రీల్స్ చూస్తాను
ఏం నడుస్తుంది రీల్స్ ద ఏం నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్
ర్రంన్నింగ్ లో ఏంలేద అండి ర్రెండింగ్ లో ఏముండదండి ఇప్పుడు ఇది ఒకటి సౌభార అనేది ఒకటి ట్రెండ్ సాంగ్ ఉంటది తమిళ్ వాళ్ళది వయనాడు అళ అది నడుస్తుంది ఇప్పుడు సో బా రాని ఉంటది అట్లా అది నడుస్తుందండి ఇప్పుడు మ్ మీరు మీరేం చూసారు
ఫిలిమ్స్ ఏం చూడలేదండి అంతకు ముందు ఒకటి సినిమా రమ్ందాని క ముందు చేశాను ఇద్దరు ప్రేమ కదాన్ని చూసి తను అది సిమ్
అది అది ఎలా ఉం అది ఎలా ఉంటందండి కొంచం చెప్తారా
అదండి పాప్పం మనం చూస్తే రియలైజ్ అయ్నతాం నా అది ఒక మెసేజ్ ఉన్నది. ఏందంటే తప్పు ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కళ్ళమడంగానే ఏద తప్పు చేయకముందే చూడంది దానికి తప్పు అని చెప్తున్నారు. తప్పు పోని చూపెటియారుస్ చిన్మాలో ఉట్టిగా ఒక అమ్మాయ్ అబ్బాయ్ కలిసి నిలబడి మాట్లాడినందుకు ఆమిగోమో ఓ ఆమె గమ్మునుంది పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ పర్సనల్ ప్రాబ్లమ్ ఆమె క్రియేట్ చేస్కొనొచ్చి ఈడ కానీ ఇన్తోనేదో ఎఫేర్ అయిద్ అన్నట్టు టు ఆ వీడియో తీసి అంతా భాగవతం చేశారు
ఆహా అలానా అండి
అలా ఏం లేదు పూర్తిగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిస్తే ఏదో తప్పుడే చేస్తున్నారు ఇలా మాగా ఎక్కడ ఏన్ కూర్చొని మాట్లాడినా, కొంచెం ప్రైవేసీలో కూర్చొని మాట్లాడి, కానీ తప్పుడే అనుకుంటున్నాడు ఈ జనాలు మొత్తం. అద్ కాదు అలా అనుకోద్దు దానికి సినిమా ఉన్నది. తర్వాత ఫ్యూచర్ లో ఏమైతదంటే ఇలా అయితే ఒక్కొక్కని పరిస్థితి ఏంద అన్నట్టు ఈ సినిమా చూపెట్టానండి.
ఆ బాగున్నాదండి సినిమా
అరే ఏక నంబర్ ఉంటుది ఈ సినిమా అయితే
ఆహా
ఉమ్ ఒక మెసేజ్ ఉన్నదమా సినిమాలో అంతా బాగాే అండి దేవుంద ఎలా ఇప్పటికిీ ఆ
ఇంకా మెసేజ్ ఫిలిం అండి అది
పక్క జబర్దస్ మెసజది మస్తు మెసజ మరి మెసజ ఉన్నా సి సినిన్ మనే మరి ఈ లోకంలో ఇద్దరు మరి ఇద్దరు కలిసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చొని మాట్లాడినందుకు మీరు ఇంత ఇంత ఇంత పెద్ద తప్పుడు చేసినని ప్రచారం చేస్తారు వాళ్ళ వల్ల వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారు తెలుసా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉమ్ వాళ్ళకు ఊర్లో జాబ్ ఇయ్య వడియో ఉంటది కలిసింది లేం చేట్టి వడియో అమాయి పక్క నిలబడిందుడియో తీసి తన్నుకు చేసి తప్పులు పచప్పు చేనిసి పాలు ఊరోళ్ళు మొత్ త్తం బహిష్కారం చేసి చివరికి అళ్ళకి పెళ్లి చేసి వదిలేస్తారండి
రేపు మీరు ఉదయం ఎన్నికలలు ఇస్తార అండి
మేము ఉదయంమండి మేము నాలుగున్నరకు లేస్తామండి
ఎన్ని మన అమాస పైనిగల్ల కాస్తరండి
హుమ్ అమస్కి చూడండి మేము లేచి నాలుగున్నరకు లేచి తినేస్తాం ఐదింటికి మాకు సీటి మోగుతది ఒకటి అదిట్లోప్పుడప్ క్లోజ్ చేసేయాలి వచ్చినప్పుడు
ఆ
తర్వాత ఐదున్నరకు మళ్ళా నమాజ్ అజా అయితాయి ఐదు యాభై కు నమాజ్ అయితది ఐదు యాభైకు నమజ్ కు పోయినామంటే టే మళ్ళ ఆరు ఇరవై కొస్త
అబ్బా అయితే మనము ఉదయము మామిడాకులు తెంపేందుకు పోయేది ఉంటదండి మీ అయినాకా ఐదున్నరకు వెల్తురు వస్తది అప్పుడు వెళ్ళాలండి ఒక బొంగ పడతాను వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ ఏమై అంటే కొంచెం బయిన్ దనుకోండి ఆలా ఆకులు ఉండయా అండి నీ అందం మల్ల ఆ ఎందుక రేపు రేపు ఉగాది ఉన్నాది కదాండి ఉగాదికి మామిడాకులు మెయిన్ కదా ఉగాదికి ఏం చేయమండి మామిడాకులు కడత్ దేవుని మొక్కుతం ఉంటాయ్ అంతే ఏం చేయమంటారు ఇంట్లో చేస్తామండిగా బూర్ణం చేస్తారు పూరీలు చేస్తారు బూర్ణము బూర్ణము పూరి బూర్ణము బూర్ణం రొట్టెలు అంటే పప్పు రొట్టెలు ఆ నా మన పూరీలు ఆలుగడ్డ పకోడి
అంటే మీరు మీ పక్క వాళ్ళ అటుటు పక్కన వాళ్ళు అందరిని పిలుస్
ఏ పిలవమండి పిల్వం పిల్వం ఎవ్వరిని పిల్వం మేము ఇంట్ వాళ్ళమే తింటాం మేమే తింటాం మేము ఎవ్వరిని పిలువ మండి మే మేమే ఇంట్లోళ్ళ అదే తింటాం
అరే అది ఏంది అండి ఎప్పుడైనాదినచ్చు ఎప్పుడైనా పండుగ అనేది నలుగురు వచ్చి నలుగురు నలుగురిని ఇంట్లో చేయి కడిగిస్తే అది పుణ్యం అండి ఫెస్టివలల్లో ఎప్పుడండి శుభకార్యం కాదండి ఫెస్టివల్లో చేయాలి దేవుడు అప్పుడు కరునిస్తడు డా కరనీయాడండి ఆ రోజులు ఎప్పుడు అండి మీరు చేపియాలి అలా పుణ్యం చెప్ప కొంచెం నేను చెప్తున్నాను బాగా పప్పుడుకండి పున్నం పనులు చేయండి అప్పుడప్పుడు ఇంట్లో చేతులు కడుగుడు మంచి పని అరే అది పుణ్యం చేయలేరండి మీరు పుణ్యం
నేను ఏమంటున్నా పుణ్యం పనులు పుణ్యం పనులు చేసిసే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి నాంత పుణ్యాలు వరిజలే కొత్త ఇల్లు అండి కొత్త ఇల్లు అండి
ఇట్లా ఒక ఐదుగురిని అన్నం తినిపియాలలేదు ఇప్పటివరకు సంవత్సరం దాగ ఎప్పుడు అండి కొత్త అయిన
అండి ఇలాగ్రేషన్ కాదండి సత్యనాస వ్రతం చేసి ము మ దేవుని మొకము పిల్లగాళ్ళు వచ్చారు బర్త్ డేలు అప్పుడు అన్ని చేసామండి అన్ని ఆహా అంటే పిలిచే వ్యక్తులు కాకుండా ఎవరనా ఇ ఇంటి పక్కల చుట్టాల ఉంటారు కదండి చిన్న చిన్న పిల్ల వ్యక్తులు వాళ్లనితినిపిచ్చామండి మేము
ఎలా తినిపిస్తారు అండి మీరు మీరు పోతారు కదా అండి మీరు పోతారా మీ ఫ్రెండ్ దగ్గరికి
నేను అందరి దగ్గరికి పోతాను అండి నేను తినే దగ్గర సిగ్గుపడ అందరి దగ్గరికి పోతనేను
మరి మీరు పోతారా
అంటే నాకేం ఫొకేషన్స్ అంటే మనకు అంటే ఇప్పుడు నేనే నా కూడా వాళ్ళ ఎట్లాంటి మన ఫంక్షన్స్ ఉంటే పోటానండి నాకుఏం ఫంక్షన్స్ కాలేదు కదా అండి
కాదండి ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ ఉన్నది మీ రంజాన్ కి పిలుస్తారా మీకు
ఎవరు పిలుస్తారండి
ఇప్పుడు ఒకటి
అచ్చి ఉగాది కాదండి నేను మా ఫ్రెండ్స్ పిలిస్తే ఇప్పుడు ఎట్లా అంటే కోడి కోయడం మేక కోయడం కోయడం అటువంటి ఫంక్షన్లు పిలిస్తే ఉగాది కాదండి ఉగాది కాదండి నేను నేనేమన్నా నేనేమన్నా వేరే పండుగలకు పిలిస్తే బాగుంటదండి శుభకార్యాలు ఇప్పుడు ముందటముందట శుభకార్యాలు ఉన్నాయండి ఇప్పుడు ఏంటిది అంటే పోచమ్మకు కోస్తారు తంబు కొందరు తినారు కాబట్టి ఏం చేస్తా అంటే రెండు కిలోలు మటన్ తెప్పిస్తా ఆ రెండు కిలోలు మటన్ తెప్పించి బగారా చేపిచ్చిఉ పెద్దదేవర అప్పుడు బాగా పిలుస్తామండి చుట్టుక్కల పిలుస్తాము అందరినీ పిలుస్తాము ఆ ఆ ఫ్రెండ్స్ బ ఏ ఫ్రెండ్స్ కు అంటే మా ఫ్రెండ్స్ కొంచెం ఇది తినాలండి పోచమ్మ ఇటువంటి తినరు అయితే వాళ్ళకి ఏంటిదంటే ఇచ్ అయితే ఇప్పుడు అదే అండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు తర్వాత అదే అండి ఇప్పుడు ఏంటిదంటే పోచమ్మ ఇవి చెయ్యం కదండి ఇవన్నీ ఫెస్టివల్స్ అయినంక వాళ్ళ కోసం ఒక మూడు కిలోల మటన్ తెప్పించి బగారాఅన్నం ఏసి సాంబార్ ఏసి వాళ్ళకు తినిపిస్తామండి అయితదంట ఇప్పుడు శు కొంచె నాల కొంచెము శుభకార్యాలు ఆగి ఆగి తే అన్
శుభకార్యాలు కాదండి ఎప్పుడైనా ఇనండి ఫెస్ట్ వల్లో మీరు భోజనాన్ని తినిపియ్యకున్న కానీ ఫెస్టివల్ ఉగాది నా మీరు చికెన్ మటన్ తింటారా మీరు
ఉగాదికిచ్చిన ఉగాదికి ఇచ్చిన
ఆ అటైనాపిలవచ్చు క దఆ ఫ్రెండ్స్ నీ అటైనా పిలవచ్చు కదా చికెన్ మటన్ తినకుండా ఏమున్నది మీ ఇంటికి వచ్చ అది పో ఏం చేస్తున్నారు అప్పు రొట్టెలు ఏమ చేస్తారు కదా అవి తిని పించ్చు
ఏ గా బూర్ణం రొట్టల్ మా వోళ్ళకి జమాయించయండి మా వొళ్ళకు మొత్తం నేను ఇస్త తే మంచిగా దావాతీస్తాం అనుకుంటాన నేను మంచిగా దావాతీస్తా అండి ఆ అది అది కూడా అదే అండి కానీ ఏంటి దంటే నాకు ఆ
డి
మస్తు చేస్త మస్తు చేస్తారండి అంటే వెజ్ నాన్ వెజ్ రెండు వైపుల పెట్టి మొత్తం అంతా స సప్
కాదండి ఇప్పుడు మీరు మీరు పిలువన దానికి రీజన్ ఏంటిది మందుకు మంచిగా చేయరా ఇంట్లా ఆవునింట్లమంచిగుంటద
ఏ మస్తు ఏ మస్తు ఉంటదండి మస్తుంటరు పిల్వామా అట్లా కొంచెం అహ న నేను నేను నేను కొంచెం మొమాటస్తున్నండి నేను కొంచెం మొమాటస్తున్నండి మ నా నాకుంచం నాకు కొంచం నాకు నాకు కొంచెం నాకు నాకు నాకు కొంచెం పిలవాలంటే మొహమాటమనిపిస్తది అండి ఎదుటి వారు ఏమనుకుంటరో ఒవ్వరు ఏయ అట్లే మా వొళ్ళు ఏమనుకున్నారంటే కొత్త ఇల్లు నా రూమ్ నాకే ఉన్నది న నా రూమ్ నాకే ఉన్నదండి ఇప్పుడు పిలుస్త స్తానండి ఇప్పుడు ముందట ఉన్నది కదా మీ ఫెస్టివల్ దాని పిలుస్తాను అందరిని పిలిసి రొట్టెలు పెట్టి ఆ ఒకటి నెయ్యి డబ్బా తెప్పిస్తానండి నెయ్యి డబ్బా తెప్పించి ఆ అందరికి తినిపిస్తానండి
ఈ పని మంచి పని చేశారు ఈయ ఒక ఫోన్ వ ల్ల మీరు ఒక మంచి పని చేయబోతున్నారు ఇప్పుడు మీ జీవిత భాగ్య సామమం మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాను నేను కూడా ఆనందంగా సంతోషంగా గడప పలనివ్వ
అద అదే అదే అదే చేస్తాయి ఇప్పుడు చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇపుడ్ టలు
మీరు అప్పుడప్పుడు మంచి పనల్
నేను చేస్తానండి నేను చేస్తానండి నా నా నా అటువంటి నా అటువంటి మంచోడు సేవా కార్మికుడు ఎవ్వ వ్వాడుండడండి అసలు చాలా మంచోన్నండి నేను పిలుస్తానండి నేను నేను పిలుస్తానండి చానా మంచోనండి నేను
థ్యాంక్ యూ సార్ మీట్ సమయం టైం టైం కేటన్ంచినందుకు థ్యాంక్ యూ సార్